హలో
వినిపిస్తుంద అండి మ్ ఏం చేయలేదండి ఉకే ఈ రోజు సండేగా యా పోతున్నాం ఈరోజు సండే కదా! హాలిడే.
ఆ ఏంది బీటెక్ ఆ
అవును
ఓకె ఓకె. ఏ బ్రాంచ్ బీటెక్?
ఎలెక్ట్రికల్ అండి
ఎలక్ట్రికల్ ఆ ఎలెక్ట్రిక్ కల్ అమ్మాయిలకి, ఏం ఫ్యూచర్ ఉండదు అనుకుంటున్నా.
ఎందుకు ఉండదు
అట్లా చెప్పిర్రు మా అట్లే ఏమంత వే అంత బస్ బాయ్స్ కే ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలుసు అంతే
అట్ల అట్లేమి లేదండి మా క్లాస్ లో అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు అబ్బాయిల కంటే.
అవునా ఎలాంటి అవకాశాలు ఉంటాయి చెప్పండి
అంటే ఇప్పుడు ఆ పవర్స్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి కదా! థర్మల్ పవర్ స్టేషన్స్, హైడ్రో పవర్ ప్లాట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అందులో వస్ తాయి ఇంకా, సబ్ స్టేషన్స్ ఉన్నాయి కదా అందులో ఉన్నాయి. ఇంకా మాకి సాఫ్ట్వేర్ ఒకటి ఉంటది మ్యాట్ లాబ్ అని స్కాడా అని అవి అవి నేర్చుకుంటే అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా మ్యానుఫ్యాక్చర్ గా ఉంటాయి కదా జనరేటర్స్ లేదా ట్రాన్స్ఫార్మర్స్ ఆ దానికి కూడా వెళ్ళొచ్చు గవర్నమెంట్ వి రైల్వే రైల్వే సైడ్ వెళ్ళొచ్చు ఉన్నాయి కదండి చాలానే ఇంకా గేట్ రాస్తే సెంట్రల్ లో
ఏవ్ పేరెంట్స్ చదివిత్తే అన్ని గేట్ రాయొచ్చు, ఉన్నత చదువులు చదవచ్చు గాని, లోక్ మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు సబ్స్టేషన్ పవర్ ప్లాంటేషన్, అంటే ఇప్పుడు మ్యారిడ్ తర్వాత, ఆ ఊ అయితే, వచ్చే కుటుంబ సభ్యలు ఒప్పుకోరు కదా
అవ్వన్నీ ఆలోచించుకుంటే ఫ్యూచర్ పోతాది
ఆ
మ్ ఉన్నాయి చదువుతే
అవునా
ఇంకేముందండి ఒకవేళ ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళొద్దు అనుకున్న మళ్ళీ కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ అయినా వెళ్లొచ్చు కదా
అవునా ఆ కుటుంబ సభ్యులకో సూచి ఉండాలి కదా అయితే ముందే మన మన తెలంగాణ ఆంధ్రాలో అయితే ఇరవై సంవత్సరాల వయసు దాడితే పెళ్ళికి ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళు అట్లనీ
ఆ, మా ఇంట్లో అట్లా లేదులే.
అవునా
ఉ
ఓకే, ఓకే. ఎక్కడ మీది ఏ జిల్లా మీది?
ఏంటండి
మీ జిల్లా జిల్లా
మాదీ కడప
ఓకే ఓకే అంతా, మీ ఫ్రెండ్స్ బాగానే ఉండొచ్చు. మీ బీటెక్ లో
ఫ్రెండ్స్ ఆ! నేను నామన్నాడి ఫ్రెండ్‌షిప్‌ని.
అవునా ఉ ఫస్ట్ డే, ఏ కాలేజ్ కాలేజ్ పేరు ఏందీ
అయన్నీ, ఇంట్లో చెప్పకూడదు.
ఓకే, ఓకే. ఏం తిన్నారు మరి మార్నింగ్
మాకు చపాతి పెడుతున్నారండీ
హాస్టల్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారు ఇప్పుడు?
మనకి ఇప్పుడు కాలేజ్ ఉంది హాస్టల్ లో ఉన్న
హాస్టల్లో ఉన్నారా చపాతి తిన్నారా
అవును.
ఓకే ఓకే మీరు నాన్ వెజ్జా వెజ్జా అవును, నేను కూడా ఓ స్టూడెంట్.
అవును. మీది ఏది
నా అది ఒకేషనల్ సైడ్ ఎం ఏ
ఆ
నాది ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్
ఓకే, ఓకే.
మాది కరీంనగర్ అండి, ఊ ఇంకేం చేస్తున్నారు ఇవ్వాళ సండే మీరు వెజ్ ఆ నాన్ వెజ్ ఆ
నాన్ వెజ్ అండీ నీను
నాన్ వెజ్ ఆ
అవును.
నాన్ వెజ్ ఉంటే, దేనికి ఇష్టపడతారు. చికెన్ కా ఆర్ మటన్ కా.
సీ ఫుడ్ ఇష్టం అండి మాకు ఫిష్, ఫ్రాన్స్. ఉ
ఓకే ఇంకా చెప్పండి ఏమైనా మూవీకి వెళ్తుంటారా
మూవీస్‌కా! ఎళ్తా, ఎళ్తానండి.
నాకూ తెలిసి అయితే, కొత్త మూవీకి ప్రతి దానికి అటెండ్ చేస్తారా
ప్రతిదానిక నేం కాదు కాని అప్పుడప్పుడు అనుకొని ఇంక వెళ్ళిపోతా
ఓకే ఓకే
వెళ్ళాల అనిపిస్తాయి
ఓకే ఇంకేం చేస్తున్నారు ఇయ్యాల సండే
ఏం ఉండదు సండే ఎందుకు వచ్చిందా అనిపిస్తాది నాకు
అహావునా ఇప్పుడు ఏ ఇయర్ తడియరా తడియరా బీటెక్
ఫైనల్ ఇయర్
ఫైనల్ ఇయరా
ఉమ్
ఓకే ఓకే టీచర్ బాగా చెప్తారా మరి
ఏంటండి
టీచర్స్ క్లాసెస్ బాగా చెప్తరా అంటున్నా లెక్చర్లు
లేదు అస్సలు మాకు చెప్పనే చెప్పదు
ఎందుకు ప్రాక్టికల్ ఎక్కువ చేస్తారా
అంటే మాది గవర్నమెంటది అన్న మాట సో ఏం పట్టించుకోరు
ఆ ఓకే
ఓ ఊ పట్టించుకోరూ ఇంకా మేమే అన్ని చదువు కనుకోవాలని నేను కనుక్కోవాలి ఏముండదు లాబ్ కూడా అంత నేనే చేసుకోవాలి
ల్యాబ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా మరి
ఆ ల్యాబ్ బాగుంటది బాగుంటాయి ల్యాబ్స్ హమ్ టీచింగ్ ఒక్కటి బాగోదు
వాళ్ళ గవర్నమెంట్ కదా వాళ్ళు మీరు కంపెనీ ఇచ్చిన ఈయకపోయిన వాళ్ళు అంతే ఆ వాళ్ళతో మహా అంటే వాళ్ళకు ఒక సీరియస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తరు తప్ప వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు
ఏం లేదు అట్లే మా క్లాసెస్ సే ఉండవు అసలు ఉండనే ఉండవు
ఉమ్
ఉన్నా కూడా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చెప్తారు అంతే పంపించేస్తారు ఎవరో రేర్ గా సీరియస్ గా చెప్పేది
టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది మీ క్లాస్
మా క్లాస్ లో సెవెంటీ ఉంటాయి అన్ని బ్రాంచెస్ సెవెంటీ మెంబర్స్ ఉంటారు ఇందుకంటే
ఇప్పుడు రెగ్యులర్ ఇప్పుడు మీకు ఇంట్రెస్టెడ్ గా చదుత ఇంట్రెస్టిగా చదువు చదువుకునే వాళ్ళు ఎంతమంది మీకు క్లాస్ లో
మా క్లాస్ లో అందరు బానే చదుతారండీ
అవునా అందరు క్లాస్ అటెండ్ అవుతారా ఎవ్రీడే
అంటే మాకు అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సో దాన్ని మేనజ్ చేసుకుంటా వస్తారు
ఓకే సార్
హు
ఇంకేంటండి ఎట్లా ఉంది వాత వాతావరణం అంటే వర్ష వాతావరణం వర్షాకాలం కదా
అనే వాళ్ళే ఉంటారు
అవునా పడుతున్నాయా అటు వర్షాలు
ఆ
అటు వర్షాలు పడుతున్నాయా అంటున్నా
మాకు అస్సలు వర్షమే పడదండి ఇక్కడ పడిన కూడా చిన్న పడుతది అంతే అసలు పడనే పడదు
అయ్యో మరి రైతులు ఎట్లా అక్క
ఏమో అంటే డ్రాట్ ఏరియా కొంచెం ఇది
అవునా
ఓ
మ్ ఇకేంది
నీ వాయిస్ సరిగా ఇనిపీట్లేదండి హలో
హలో
ఆ చెప్పండి మీది కోయిడ్డా కాలేజీ
ఆ కోయిడ్డే
ఓకే
మ్
అ
ఎప్పుడు ఎళ్తారు మరి ఊరికి
నీవాన్
ఏవన్నా ఫెస్టివల్ ఉంద ఈ మధ్యలో మీకు
అ
మీకేమైనా ఫెస్టివల్స్ ఉంటాయి ఈ మధ్యల
ఇప్పుడు ఏం లేదు ఇంకా రక్షా బంధన్ ఉండింది అంటే ఎళ్ ఆ నెక్స్ట్ వీక్ అట్లా ఎగ్జామ్స్ ఉంటాయి రాసేసి వెళ్తా
ఇప్పుడు బోనాలు ఉంటాయేమో కదా మీరు బోనాలు జరుపుకోర
మాకు అయిపోయింది అది మార్చ్ మే ఏప్రిల్ లోనే ఉంటాయి
అవున
మ్మ్
ఓకే కే మీరు ఈ పనుల్లో ఎప్పుడు చేరేరో ఈ ఆ ప్రాజెక్ట్ పేరు తీసుకోవద్దు ఈ పనుల్లో ఎప్పుడు ఏరైతే మీరు
ఏంటి
ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నావ ఈ పనుల్లో ఎప్పుడు చేరేరా అంటున్నా ఈ ప్రాజెక్ట్ పేరు తీసుకోవద్దు
ఏమో మరి నేను జాయిన్ అయ్యి టూ త్రీ వంత్స్ అయితా హలో హలో
హలో
హలో
చెప్పండి
సిగ్నల్ లేదా మీ దగ్గర
ఆ లేదు నాకు సిగ్నల్ ఉంది మీకే ప్రాబ్లమ్ ఉన్నట్టుంది
లేదండి మాకు ఎక్కడుంది నేను వైఫై కూడా కనెక్ట్ చేసుకున్నా
అవునా ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్ట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు మేడం
మీరేం అడుగుతున్న నాకు అర్ధం కాట్లే
ఈ ప్రాజెక్ట్ ఉంది కదా మనం మాట్లాడుతున్నది ఈ ప్రాజెక్ట్ లో ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యార అని అడుగుతున్నా.
నాకు టూ త్రీ వీక్స్ అయింది వచ్చి ఇంకా నేను కొంచెం బిజీ. ఇంటర్న్షిప్ లో ఉన్నాను ఇంకా సో అప్పుడు టైం కుదరలేదు.
ఓకె ఓకే.
ఊ.
మీకు కాలేజీ లో ఇంటర్షప్ చేసేది బయట చేస్తున్నార.
బయట చేస్తామండి థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది కదా అందులో చేసాం.
ఓకే ఓకే. వాళ్ళు ఏమైనా మా మార్కులు లేస్తారా రేటింగ్ ఇస్తారా వాళ్ళు ఏమైనా.
వాళ్ళేమి ఇయరు మా దానికి మార్క్స్ ఉంటాయ అన్నమాట ఇంటర్న్షిప్ కి మేము ఇంటర్న్షిప్ చేసే సర్టిఫికేట్ సబ్మిట్ చేయ్యాలి కాలేజ్ లో
ఇంటర్న్షిప్ లో స్టైఫాన్ కూడా ఇస్తారు కదా.
ఆ ఇస్తారు కానీ మేము చేసింది టూ మంత్సే కదా సో ఇవ్వలేదు.
ఒకే.
ఉ.
అయితే మీకు మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కోర్స్ కదా.
ఆ అంటే మాకు ఐటీ అసలు ఏం తెలీదు కనీసం బేసిక్స్. జస్ట్ దాని గురించి ఏంటి అందులో ఏముంటాయని అంతే తెలుసు. డీప్ గా మాకు తెలీదు సో మేము కోర్ సైడే వెళ్తాం మాక్సిమం.
ఓకే.
ఉ.
ఎవరు సజెస్ట్ చేసి ఎలక్ట్ర్రిషియన్ తీసుకోవాలని. మీ పేరెంట్స్ ఎవరైనా లేకపోతే ఇంటర్మీడియట్లో ఎవరైనా. తీసావా.
అట్లేం లేదు అంటే ఎంసెట్ రాసిన తర్వాత నాకు. సిస్ వస్తదనుకున్న కానీ రాలేదు సరే ఇంకా ఈ త్రిప్లి. ఆ ట్రిపుల్ ఐ వచ్చింది ఇంకా మంచి కాలేజ్ లో వచ్చింది కదా అని జాయిన్ అయిపోయినా. హలో.
హలో.
ఏమైతది.